హలో
ఎంజెసున్నావ్
ఏం లేదు ఇప్పుడే తినేసి కూర్చున్న కర్రీ ఏం కర్రీ వండినావ్ ఏం కర్రీ వండినవ్
నేను వంకాయి ఒండిన అవునా ఇరో నిన్న నేను ఇక్కడ మా దగ్గర సంత జరిగి ఉండే అసలు కూరగాల్ రేట్ అట్లా అసలు ఎంత ఘోరంగా బంగారమే అనుకుంటే కూరగాయలు రేట్లు కూడా పెరుగుతున్నాయ్ గ రోజు రోజుకు బ్రతికే రోజులే లేవు
నేను కూడా మొన్న మంగళవారం రోజు మార్కెట్ కి వెళ్తే మామూలు రేట్స్ కాదు అసలు గిట్ల పెంచుడేంది రేట్లు అసలు
ఏమో గో అసలు గోల్డ్ రైట్లు అన్ని పెంచిండ్రు వెజిటేబుల్స్ అట్లనే పెంచిండ్రు అసలు కొనాల బ్రతకా ల మళ్ళ ఇంకొకటి గ్యాస్ ఈ గ్యాస్ ఇ మొత్తం ఇదే గోల అక్కడెక్కడనో యుద్ధాలు అయితే ఇక్కడ గ్యాస్ లాఫ్ చేస్రూ
వామ్ము ఇంకా మాకైతే ఇక అసలు ఈ రెండు రోజులలో గ్యాస్ అయిపోట్టట్ టుంది నేనైతే కట్టెల మీద కూడా ఉండేటట్టు లేదు తెలుసా నా పరిస్థితి
మేం రీసెంట్ గానే ఫిల్ చేపించుకున్నాంలేగాని నెక్స్ట్ ఎట్ల నో కానీ న్యూస్ లో వెయిటి న్యూస్ లో వస్తున్నాయ్ కదా ఏం వరీ అవద్దు ఇట్లా ప్రభుత్వం ఇంకా చేస్తనే ఉందని చెప్పేసి
కానీ అసలు ఎందుకు ఈ యుద్ధాలు ఎందుకు చేసుకుంటార్ ఒ ఈ వాస్ ఎందుకో ఈ బాధలు ఎందో మనకైతే స
కదా
వాళ్ళు వాళ్ళు మంచినే మంచినే ఉంటారు అంటే పెద్ద పెద్దగా ప్రధాని వాళ్ లు వీళ్ళందరూ బానే ఉంటారు గాని మధ్యలో ఎందుకు పేదవాళ్ళని హింసించడం
రోజు రోజు కు పేదవాళ్ళు కాస్త బెగ్గర్స్ అయ్ తట్టున్నారు ఇగ మొత్తం బెగ్గర్స్ ఏ ఎక్కువ అయ్తుండ్రు
ఉన్నోడు బాగా ఉన్నోడే ధనికుడు బాగా ధనికుడు అయ్ తాడు పేదవాడు మొత్ త్తమే పేదోడయ్తట్టున్నాడు ఈ పరిస్థితులను చూస్తే
అట్లనే ఉన్నాయి మన రోజులు ఇంకా ఎ రేట్లు ఎందసలు ఎవరు కోసం బెడ్తున్నరో ఏమో
ఉ అ జుస్నావ అసలు నిజంగా ఒక కేజీ టమాటా గోణాల అంటేనే అసలు దగ్గర దగ్గర యాభై రూపాయలట కేజీ టమాటా అరవై రూపాయ వాలట మీ సైడ్ ఎట్లుంది
కేజీ టమాటా యాభై రూపాల మా దగ్ గ్గర ఇంకా బెటరే లే ముప్పై ఇంకా మాదే ఎక్కువ అనుకుంటున్నా మీది ఇంకా ఇంకా ఘోరంగా ఉందిగా
దారుణంగా ఉన్నది అసలు
తిన్నారా మరి వండుకుంటున్నారా కర్రీస్
ఏం సాధిస్ సరిపోని సరిపోనట్టు కూరలు పొద్దునేమో కూరలు వండి సాయంత్రం పెరుగు తోటో లే పోతే ఏదన్నా పచ్చడి తోటో అడ్జస్ట్ అయి బతకాల్సి వస్తుంది పరిస్థితులు అట్లున్నాయి్ కాలం
ఇంట్లో మనుషులు ఎక్కువ తింటరే
ఆ మరే మళ్ళ అందులో ఒకటి ఈ రేషన్స్ కి రైస్ కి ఇవన్నిటికి కూడా ఘోరంగా పెరిగిపోయినాయి అసలు
అసలు ఎట్లా ఉంలో బ్రతకాల ఉండాలా వెళ్ళాలా ఏటు ఏది అర్ధం అవ్వట్లా
అయినా బయటి దేశాలలో అయితే మన దేశాలు అసలు ఏం పండిస్తలేరంటవా వా అ సలు
కదా నాకు కూడా అదే డౌట్ తెలుసా ఎప్పుడు చూసిన ఏడన్నా ఏదన్నా జరిగంద టె ఇన్పుట్ అఔట్పుట్ ఆగింద అంటారు ఇదే ఎన్న సార్ ఇక్కడ మన దేశ అసలో ఏం లేదా మళ్ళీ ఇవి వండిస్తున్నారు అవి ఇవ ఇవెన్ దో చూడు రైస్ కూడా కొన్ని రోజులు ఏదన్నాఅ యిందంటే రైస్ కొరత ఉంది మేము ఏది పెట్టలేము అది పెట్టలేము అంటున్నారు
అవును అసలు నార్మల్ గా ఇక్కడందరు వ్యవస్సాయ దా ఇట్లా ఉన్నారు కదా మన మనది మనమే పండించుకొని మనమే తింటే అయిపోయే దానికి బయట దేశ శాలనుంచి నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోవమే ఎగుమతులు ఎందుకు దిగుమతులు ఎందుకు నాకు కూడా అసలు మస్తు బాధ అనిపిస్తే తెలుసా ఒక్కోసారి
అందుకే ఇండియా ఇంకా డెవలపింగ్ దగ్గనె ఆగింది డెవలప్డ్ కాడిగ పొవట్లే మన దగ్గర లేని పక్కలనంటే ఏం వస్తుంది
ఆ అసలు ఫస్ట్ యూనిటీ లేదు తెలుసా మన దగ్గర మన ఇండియా వాళ్ళకి కి యూనిటీ అనేది సరిగా ఉండదు
దేశభక్తి ఉండగానే సరిపోతుందా దేశాన్ని మనసే బాగుపరచుకోవాలి కూడా కదా
అంతే కదా బయట దేశాల నుంచి తెచ్చుకొని ఇక్కడ బయట దేశాల నుంచి మనదేశనే తెచ్చు కోని వాళ్ళ దేశాన్ని డెవలప్మెంట్ చేస్తానని తప్పితే మన దేశం నుంచి బాగా సంపాదించి బయట దేశానికి పంపించి మనం ఏన్నట్ డెవలప్ కావాలిగా
ఎగ్జాక్ట్లీ నా ఫీలింగ్ కూడా అదే పులుసా నేను కూడా అదే థింక్ చేస్తున్నా ఎప్పుడు వాళ్ళది కొండడం గప్ప మన దగ్గరే వాళ్ళ చేస్తున్నాం ఉన్న వాటిలలో చేస్తున్నాం కానీ వాళ్ళలాగా మనం కూడా పండించాలి ఈ కొంత భూమిని ఇట్లా మన కూడా ఉంది కదా ఎంతో మంది నాలెడ్జ్ ఉంది ఇక్కడ మన వాళ్ళందరిని అక్కడ పంపించె బదులు వాళ్ళని ఇక్కడనే ఉంచుకొని మంచి డెవలప్ చేసా కదా ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ సరిగ్గా లేదు మన దగ్గర
కాదా ఫస్ట్ ఏనంత అంటే అసలు రాజకీయ నాయకులు కూడా కరెక్ట్ లే ఇర్లే ఇక్కడ
అంతలే
పేద వాళ్ళ దగ్గర దొబ్బి తినడం అవన్నీ చేయడం ఇలావి చదువుకున్న వాళ్ళు కూడా కొంతమంది మంది బానే చదువు కున్న వాళ్ళు ఉంటారు కదా అంటే వాళ్ళైనా కొంచెం దేశం గురించి ఆలోచించి మరి నేను ఇక్కడ డెవలప్ చేస్త అయితే మన ఇండియా కూడా డెవలప్ అవుతుది కాని ఎవరు ఆలోచించట్లేరు అసలు
వాళ్లకు అట్లా లేదు టాలెంట్ ఉన్న వాళ్ళకి ఏందంటే వాళ్ళ కరెక్ట్ సోర్స్ దొరకట్లేదు దాన్ని చూపించుకోవాలన్నా మనకి ఎక్కువ ఇప్పుడు మన టాలెంట్ ఇక్కడ దొరకక వాళ్ళు పక్క దేశానికి వెళ్ళాల్సి వస్తుంది అదే ఇక్కడ మంచి ఉన్నాయి అనుకో అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి మంచి ప్యాకేజ్ ఇచ్చి మంచిగా ఉంచుకున్నారు అనుకో బానే వస్తాయి కదా ఇప్పుడు అంత ఎందుకు నేన్ కూడా చాన రోజు డిగ్రీ చెసినా ఖాళీగానే ఉన్న ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నా
మరి ఇప్పుడు నీకు ఇంత టాలెంట్ ఉండి నీకు ఇంటర్వ్యూస్ ఉన్నా మీకు ఒక్క ఇంటర్వ్యూ లో కూడా మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంది అదే ఉన్న వాళ్ళ అయితే డబ్బు పెట్టి అయినా కొనుకుంటారు
అదే కదా వచ్చింది రిఫరెన్స్ చేసిన వాళ్ళేమో ఉంటున్నారు టాలెంట్ ఉన్న వాళ్ళేమో వెనుకుంటున్నారు
అనవసరంగా ఇప్పుడు రేట్ల ఎ ఎక్కువైపోతుండే రూమ్ రెంట్లు ఎక్కువైపోతుండే నువ్వు కూర్చొని కుర్ తినుడు అయితు అంది తమ్ముడు ఒక డ్యూటీ చేయాల్సి వస్తుంది చూడు పరిస్థితి చదువుకొని కూడా మన మన పేరెంట్స్ చిన్నప్ప నుంచి కష్టపడి చదిపిస్తే మన పరిస్థితి జూడిగా
ఇలా అని ఊర్లో బ్రతకగలుగుతాం అంటే అట్లా బ్రతకలేం మంచి ఫ్యూచర్ న్నా పిల్లలకన్నా మంచి ఎడ్యుకేషన్ ఉండాలంటే ఇక్కడనో అక్కడ మంచిగా మనం కూడా డెవలప్ంగ్ ఉండాలి
అవును మనగ ఇక మనవి ఇప్పుడు డెవలప్ అయిత ఫ రే మనం ఎప్పుడు డెవలప్ పయితంక మన బతుకులన్న ఇట్లనే ఈ పేదరికంలో ఉండాల్సి వస్తుంది కావచ్చు
ఎందుకు లె కనీస మనం చదువుకున్న చదువు మన పిల్లలకన్నా ఉపయోగపడుతుంది వాళ్ళకి చెప్పుకోవడానికైనా
ఎందుకు మనం కూడా బానే చదివినాం మనక ఏమన్నా ఉద్యోగాలు ఏమన్నా వచ్చినాయా మన పిల్లల పరిస్థితి ఇంకా మనదే ఇంత దారుణంగా ఉందంటే రేపు వచ్చేది అసలే పొల్యూషన్ ఆ ఇంకా ఏ ఐ జెనరేషన్ ఇంకా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటదో కదా ఉద్యోగాలు దొరకక ఏం దొరకక ఇన్ని పరిస్థితులు అసలు నాకు అసలు వాళ్ళ ఫ్యూచర్ తలుచుకుంటానే కొను కొ టైమ్ లో అసలు ఎంత భయం అయితందో తెలుస
ఏమో లే వాళ్ళ జాబ్ ఏజ్ వచ్చే వరకైనా కొంచెం మంచి అవుతుద ఏమో చూడాలి ఇక అప్పటి వరకు హోప్ తోటి ఉండాలి
ఆ పిల్లలకి మంచి మనకి ఏం లేకున్నా పర్లేదు పిల్లలకి ఒక్కటికి మంచి ఎడ్యుకేషన్ మనం ఇచ్చినట్లు అయితే బాగుంటది ఫ్యూచరు
కూడా ఏదనా జాబ్ చేసుకుంటాయి క మరి ఇట్లా చూస్తలేరని అన్ని సెలక్ట్ అంత ఇంత మాత్రం ఏం బాగుంది ప్యాకేజ్ కూడా మంచి ఉండాలి కదా
ఇప్పుడు అన్ని అంటే అన్నిట్లో వర్క్ చేసి కరెక్ట్ చకున్న దాంట్లోనేమ శాలరీ లేదు మరి ప్రైవట్ కంపెనీలు చాల త ఎక్కువ రిస్క్ చేసుకొని ఎక్కువ పనులు చేయించుకొని తక్కువ డబ్బులు ఇస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళేమో అసలు జాబ్లే ఇవ్వ ఒక లక్షలో ఒక్క మందికి అంట జాబ్
కాదీ గుమస్తలు అన్ది బస్సాలు మోస్తారు చూసినవా అట్లా అంత వర్ వర్క్ పెట్టి ఆ హెడ్ పైన మూడు బస్తాలు పెట్టి నువ్వు అరబస్తర్ జీత మిస్తురు అరబస్తా మోషన్ ద తమి స్తున్న
అంతెందుకు ఇప్పుడు తాపి మిస్త్రికి వచ్చినంత పా డబ్బులు
నిజంగా ని వాళ్ళకే ఉంది నీళ్ళకు చి వాళకి పర్ డే ట్వెల్వ్ హండ్రెడ్ అంటారు ఒక్కొక్కరికి ఇక్కడ పర్ డే త్రీ హండ్రెడ్
పాపం మరి దారుణం కదా హైదరాబాద్ లో వాళ్ళు రూమ్స్ రెంట్ కట్టుకుంటూ వాళ్ళ పిల్లలకి చదువుల ఫీజులు ఆ ఫీజులు ఈ ఫీజులను కట్టుకుంటూ అస వాల్ళ ఎట్లా బతుకు ఇంకా మా అన్నయ్య వాళ్ళ మా పెద్ద నాన్న కొడుకున్నాడు చూడు
ఆ
ఆయన ఇంజనీర్ ఆ ఆయన ఇప్పుడు ఇంజనీర్ జాబ్ ఏ తెలు
అవునా ఎక్కడ చేస్తున్నాడు
అన్న హెచ్వైడిీ లోనే అయితే మొన్న నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కనీసం వాళ్ళకి వాళ్ళ రూమ్ రెంట్ కట్టుకునే సిచువేషన్ కూడా లేదు ఏంది అన్న జాబ్ చేస్తున్నావు ఏంద్రని పరిస్థితి అంటే మా అమ్మ మామూలు గుంద చెల్ల ఏమంతా ఎప్పు మాకు శాలరీస్ మహా అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ వస్తాయి ఆది నెల రెండు పదివే పోతే అని మాట్లాడుతుండు
చూసినావార్ ఇప్పుడు పరిస్థితులు ఎట్లు ఉన్నాయో చదువుకోవాలన్నా కూడా ఇప్పుడు వచ్చే జనరేషన్ పిల్లలకి ఏ ఆ చదువుకున్నా జాబ్ చేద్దామన్నా గవర్నమెంట్ ఎట్లా ఇయదు ప్రైవేట్ ద్దామంటే ఎన్నో ఎ వెతుకి ఈ వెతికి వెళ్ళాలి వాళ్ళకి టాలెంట్ తీసుకు రు రిఫరెన్స్ చేసి మనీ కట్టే వాళ్ళని అట్లా తీసుకుంటారు అట్లా చేసి ఆన్లైన్ లో చూద్దాంమంటే వాళ్ళు మనీ అడుగుతారు ఇీటివన్నీ తట్టుకొని నిలబడే బదులు రాేపుడు ఊబరు అవ్వేనాయము అనుకుంటున్నారు తెలుసా
అవును అయినా ఈ మధ్యలో పాప రాపిడో ఊబర్ వాళ్ళకు కూడా అంత దగ్గరకు వచ్చినాక క్యాన్సల్ చేస్తున్నారు తెలుసా మా తమ్ముడు అట్లా అంటున్నాడు అక్కా మస్తు దారుణం అనిపిస్తుంది అ ఇవి చేసినా అస బతుకు బతకాలంటేనే కష్టం అనిపిస్తుంది అక్క ఈ దేశంలో అంటాల తెలుస ప్రతి ది ఒక్కదానికి అవినీతి అవినీతి అవినీతి అయిపోయింది తెలుసా
నేను కూడా ఒకసారి ర్యాపిడో ఎక్కినప్పుడు ఒక అతను అట్లనే చెప్తున్నాడు ఈ రాపిడో బుక్ చేస్తున్నారు క్యాన్సిల్ చేస్తున్నారు బుక్ చేసుకోని ఒకామె అడిగిందంట తననీ ఆ రా రాపిడోకెందుకు నెక్స్ట్ ఒక రైడు అట్లా ఏసి ఇంకో రైడ్కు రేట్ పెంచేస్తున్నారు అనంటే అది రేటు పెంచడం కాదంట యాక్చుల్గా మనం క్యాన్సల్ చేషి అట్లా చేస్తాం కాబట్టి వాళ్ళకి పెనాల్టీ టైప్ ఏస్తారంట మా వాళ్ళకి కూడా ఉంటది కదా ఇం ఇంతా ఎండలో వాళ్ళు కష్టపడి ఫుడ్ ఉండి లేక వాళ్ళు ఇక్కడ దాకా వచ్చి తీరా దగ్గరకి వచ్చినంక క్యాన్ కాన్సిల్ చేసి వేరే ప్లాన్స్ ఉన్నాయి అంటే వాళ్ళకి ఎట్లా అనిపిస్తది
వాళ్ళ కూడా ఫ్యామిలీ ఉంటది వాళ్ళ కూడా పిల్లలు ఉంటారు ఎందుకు ఏప్ ప్పు మరి ఇట్లా కూడా చేయొద్దు తెలుసా మనం ఉన్న ది కదా మనకు ఫోన్ ఉంది కదా అని దబదబ టచ్ ఫోన్ ఉంది కద అని దాన్ని నొక్కి ఆర్డర్ చేసి మల్ల ఆర్డర్ కాన్సిల్ చేస్తే అసల్ పాపం వాళ్ళ పరి తెయ్యింది వాళ్ళు కూడా బ్రతకాలి కదా అర్ధం చేసుకోవాలి కదా వాళ్ళని కూడా
ఇప్పుడు ఏ జాబ్ చేసి బ్రతుకుతరు చెప్పు ఇగ ప్రజలు ఏది ఏది చేసే